ఓ
యండి
హాయ్ అండి ఏం చేస్తుర్రండి
ఏౕ చేయట్లేదండి ఊరికనే ఉన్నాము మా దగ్గర బాగా గాలి దుమారం తీసుకున్నది వర్షం వచ్చేలా ఉంది
ఆ కూల్ గా ఉందా వాతావరణం
ఆ చాలా కూల్గ్ గుందండి మీ దగ్గర ఎట్లుందండి వాతావరణం
కూల్గనే ఉంది కానీ అట్లేం వర్షం వచ్చే టైం అయితే ఏం లేదు
అవునా మాకి ఇక్కడ బాగా గాలి వీస్తుంది
అవునా అన్
ఉమ్ నైట్ కూడా వర్షం పడిండె బానే
అవునా అండి
ఆ అవునా మాకు ఇక్కడ బాగా పడ్డదండి నైటు నైటు వర్షం పడింది పవర్ లేదు
ఆ
నైట్ బాగ ఇబ్బంది అయ్యిండే
అవునండి వర్షం పడ్డా పర్లేదు కగానీ ఇగ ఈ పవర్ బోవుడు అంటే కష్ టం కదా
ఆ పవర్ పోతే ఆ దోమలు కుడతాయి ఇంకా
అవును అవునండి నైటు పడు కునే టైమ్ ఆయె మళ్ళీ నిద్ర రాదు కదా
ఆ కరెక్టు ఎప్పుడు మరి పడుకుందాం ఇంకా పడుకుందాం అనే టైంకే పోయింది పవర్ అప్పుడి వరకి ఉన్నది పవర్
అవునండి
ఊ పడుకోవడానికని వెళ్తాన్నాము పవర్ పోయింది ఇగ ఊమ్
ఊ ఇంకా అండి
చెప్పాలన్